హలో హలో ఏం చేస్సలే టీవీ చూస్సున్నా నువ్వు
ఎమ్ రాసుకుంటున్నా
అయిపోయిందా మరి రాసుకునేది
ఇంకా చానుంది
రెప్ భోతున్నవా
ఆ పోవాలి
ఆ
తిన్నవా
తిన్నా నువ్ దిన్నవా
లేదు ఇంకా తినాలి
ఏం కూర
చికెన్
ఏం కురనే
చికెన్ మీది
మాదిగూడ చికెనే.
ఫేమస్
హ్మ్ అ
నువ్వు పోతున్నవా కాలేజ్కి మరి.
ట్వంటీ ఎయిట్కి పో పోవాల్నంటా.
అప్పుడెందుకు.
వాన్ ట చెప్పు
ఆహా ఎడికి ట్రిప్పు.
భూపాలపెల్లికి
ఆహా ఆ ఏమున్నయట ఆడ.
కి సంబంది చింది ఏదో బిల్డింగ్ లా పోయి తీసుకపోతరు.
ఆ
ఉ ఇంకా
కా షప్పాలి.
అబ్బా చెప్పు ఇప్పుడు ఏం రాస్తున్నవు.
ఇప్పుడు రికార్డు రాయాలి నేను.
ఆ
కరెక్షన్ చేపించుకోవాలి మనం విఎల్ఎస్ఐ గాడు
రేపు ల్యాబ్ ఉందా ఆహా టార్చర్. పెడతాంరు అయితే
హ్ ఫుల్ ఫుల్ టోర్చర్
హ్మ్ ఎంజాయ్ చేస్ స్తావా మన్ష్ చెల్లెలతోని
దేనికి నువ్ ఇండ్ల ఏ రాను
సర్ నంబర్స్ తె ఎంజాయ్ చేయ్యవా
శేష్ నచ్ టేష్ణ అ
తొందర
తింటా నువ్ కూడ తిను
ఇంతా
ఊ ఉ ఆ
నీకా చెప్పునువ్ రాజ్యం లాంగ
అవునవున్లే నువ్వే చేష్ణవా నువ్
ఆ
నువ్వే నువ్ చేసినవా
స్ట్రక్ ఐపోయింది
నువ్ ఆ బయటికి పో వినిపితది
వయట్క ఎందుక్ బయటికి పోతున్నా
ఆ
ఆ ఏమో అన్నవ్
నువ్ ఎంజాయ్ చేసావా అంటున్నా
ఆ మస్ ఎంజాయ్ చేష్ణ
ఊహు
సినిమా కూడా చూసిన తెలుసా
ఆహ కాలేజ్ లేదు ఏం లేదు మంచిగా ఇంట్లోవ్వండి సినిమాలు యూస్తవ్ అన్ని యూస్తవ్
కాలేజ్ వెట్టలేదు వాడు ఏమేం చెయ్యిలి
ఇటు కాలు జెయ్
ఆ
సెట్ కి ప్రిపేర్ అయితునావా
అయితలే ఆ
ఎందుకు ఇప్పులేవు మ్మ్ చెప్ ఎగ్జామ్ ముందు రోజా
కాదు
ఎప్పుడంటా ఎగ్జాము
మే ఫిఫ్టీన్త్ అంటా
ఆహా అప్పుడుయవ మానుకుసున్నాకు
సరే కాన్ జస్సయిగా రేపటి నుంచి
ఆ
రేపు మంచి రోజేనా దెవ్వ ఎవరిని అడుగుతావ్ నీకు తెలిసినోళ్ళని అడుగు
అడుగుత
అడుగు ఆన్నే ఉంది కదా
ఆ తర్వాత అడుగుత
సరే సరే తాగినట్టు మా ట్లాడకు వాళ్ళేమో అన్
నా దాగిన
ఎట్ల ఇట్లనే మట్లాతాన్నను సరే సరే ఆ
ఇంకా చెప్పు
చెప్పాల్న పొద్దున నేను ఏం పని చేసిన తెలుసా అదే పిన్ని ముళ్లులు ముళ్ళుల్ చెట్టు ఉంటది చూడు
ఆ ముల్లులు ముల్లులు ఏం చెట్టు
మొలలు మొలలు దాన్కి చిన్న చిన్న కాయలు ఉంటాయి జూడు
ఏడుంటది ఇంటెనుకనా
ఆ పాతింట్ల
ముళ్లుల్ ముళ్ళుల్ కా ఆ నిమ్మకాయ చెట్టు సైడా?
ఆ గవె గా గ చెట్టు ఉంటది చూడు. మస్తు చెట్లు పెరిగినయి.
మ్మ్
ఆ చెట్లన్ని కొట్టేసిర్రు కొట్టేసి ఒక సైడ్కి వేసినరు అన్నీ ఇక నేను చెల్లెళ్ళందరు కలిసి ఒక్కొక్క టి చుంచినాం ఇగ
గాజు చుంచుడు ఏంది
ఆ కాయలు తెంపినాం
ఆహా
ఒకరేమో కత్తెర్ తోని, ఒకరేమో పట్కారు తోని, బాబాయ్ ఏమో, అప్ ప్పటికి వాష్రూమ్ పోతాండు వస్సాండు
కాయలు ఎందుకు మరి
కర్రీ పుల్సు అంటా పులుసు
ఛీ
చీగాన్నే జామ్మాయ్ అంటుంది అది అది ముట్టుకున్నాంక ఎంత దురదలేషింది తెలుసా మొత్తం గోక్కున్నాం
మరి గాది ఎట్లా తింటారు ఆ దుడద పెట్టేది
ఏ ఏమన్నంటే విటమిన్స్ ఆయుర్వేద అన్ని అంటారు.
ఆహా
ఆహా
హ్మ్మ్ ఇంకేం చేసినావు మరి నువ్వు
ఇంకా రాత్రి ఐటీన్ పేజెస్ సినిమా చూసినం
తూ ఎన్ని సార్లు చెప్తావ్
సగమే చూసినం పోయినా సారి ఇంకా ఇంకా సగం మొడగొట్టిన తేజ్ వల్ల
హ్మ్మ్ హా
ఆ
దదిపో
ఇంకా అవ్వ ఏంచేస్తున్నవ్ ఇంట్ల
నేను డాక్యుమెంట్ వేసుకుంటూనే కూర్చున్నా దాంతోనే సరిపోయింది నాకు మధ్యాహ్నం వరకి. పొద్దున ఎయిట్ కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయిపోయింది
ఆ మా అంత సేపూ కుసున్నా
మరి ఏమనుకున్నావు అది అయిపోయేదాకా భయమయింది నాకు
ఏమన్న తినిస్ స్టార్ట్ జెయ్యీలి అట్లా
మ్మ్
మ్మ్ మలి ఆకలి అయితది సెల్ఫ్ కేేరు ముఖ్యం ఫస్ట్
అవునా
ఆ
తిన్నాము అదే నేను
ఆ మమ్మీ సాటర్డే నైట్ ఏం చేసింది టిఫ్ ఫిన్
తుఁ వరస్ట్ దాన నా టిఫిన్ల బాక్స్ ఉమా తిన్నది.
సటర్డే నై
నేను అదిల్ పెట్టిన ఉమా తిన్నదంటే
నిజంగానా
జంగానే నేను తిన్లే వదిలిపెట్టినా వేడి వేసి వెట్టిన గిన్నెలా ఆనుంచి రాదు రేపు. ఇది ఉంది కదా ఈడ జేసినావు కదా నా కోసంమనే
నీగైతే నిజంగా ఉప్పిసంది తినబెట్టిన్నవా
తిన్నది
వా వా సంత
ఆ
ఆ పాపమే అదీ
నేను వద్దన్నా అదే తిన్నది.
మ్మ్ నిండిందట్నా
హ దోశలు వేసుకురు మర్చిపోయినా
ఓఓ అ ఇంకా పిండి ఫ్రిడ్జ్ లో ఉందా
అ దీని దోశలే వేసుకోర మంచిగా
ఉమ్ అప్పటికి లడ్ అ రాలేదంట కొంట
ప్పు డాడి కూడా వేసింది
ఆ అమ్మా పండగ చేస్కో మంచిగా
నన్ను తిందురా అని ఒక్కసారి పిలిచింది ఇ గ అంతే వద్దంటే ఊకుంది ఇక
మరి ఎండబెట్టుకునే దానికి ఎందుకు
హ్మ్
ఆ
హ్మ్ మాదిన్నదే నాకు దోష ఇదే
మళ్ళీ అది కూడా ఉప్పిస్తామంటావ అని ఇయ్యలే
ఆ
హ్మ్
అ
ఆ రోజు రాత్రి మమ్మీ డాడి వచ్చి చూడు పాతింటికి
ఆ
అప్పుడు ఆ నేను గుడి పోయి వచ్చిన
ఆ
అ అయితే నేను ఇంకా అప్పటికి పోలే ఇంట్లోనే ఉన్నా కూర్చొని గేమ్ ఆడుతున్నాం
హ్మ్ ఆ ఈరోజ జెప్తవా రేపైతదా
చెతన్నా అకాదా అవుతలే
అ తొ రేపటికి సాగదీసన
ఆ నేను బ్రాహ్మిణి గేమ్ ఆడుకుంటున్నాం తేజు హద్వి ఇట్ట వీడియోస్ ఇస్తుటప్పుడు అనుకో అప్పుడే కంప్లీట్ అయందా